హలో గుడ్ ఈవినింగ్ మేడం
హాలో గుడ్ ఈవినింగ్ మేడం
ఏం చేస్తున్నారండి
ఏం లేదు మేడం ఇంకా ఇక పడుకోవాలని చూస్తున్నాం
పిల్లలు పడుకున్నారా అండి
ఆ పడుకున్నారు మేడం
ఏం చేస్తారు మీరు మీరు
ఎం లేదు మేడం ఖాళీ ఇంట్లోనే ఉంటామీడా పిల్లని చూసుకుంటా అంత ఇంట్లోనే ఉంత పిల్లడానికి పంపి స్కూల్ పంపించుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకొని ఉంటా మేడం
ఇంట్లో వర్కన అండి
ఆ అవును మేడం
ఉహ్మ్ ఎంత ఎన్ని ఎంత మంది అండి కిడ్స్
త్రీ మెంబర్స్ మేడం ఇద్దరు పాపాలు ఒక బాబు ఉమ్
ఎట్లా మేడం పిల్లల్ని అసలు ఇట్లా
అది కంట్రోల్ చేయడం కొంచెం చాలా ఇబ్బంద్ మేడం హాల్డేసోస్తే ఎట్లా ఏం జేయాలి అన్పిస్తాది అది పిల్లలు కొట్టుకోవ్డమో చెయ్యడమో వాళ్ళ్ ఆట్లల్లో ఆట్లు ఆడుకునెంత సేప్ బానే ఆడుకుంటామ్ నెక్స్ట్ ఇంకా అ దాంట్లోనే గోడవ వెట్టుకుంటారు కొట్టుకుంటారు
అవును చిన్న పిల్లలను ఫస్ట్ చిన్నప్పట్ నుంచే మనం కొంచం గ్రీప్పులుంచుకోవాలంటే ఏం జేయాల మేడం చ్ నుంచే పిల్లలు ఒక్క డిసిప్లిన్ గా క్రమశిక్షణగుండాలి ఉండాలంటే మనం ఎట్లా ఆ చేయాలి కష్టం ఇంకోక సారి తిట్టినా కొట్టినా మళ్ళ బాధన్పిస్తది
బాధనిపిస్తది అవును మేడం మళ్ళీ చెప్తే వినర్ మేడ్ డం మామూల్గా అంటే నార్మల్ గా చెప్తేనో ఒ కోపాడ్తేనే ఒక్కొక్కసారి వింటారు అ కోపాడ్నాంక మళ్ళీ మనకే బాధన్పిస్తా ఉంటది
అసలు పిల్ మనం ఎట్లా పెంచాలి మేడం ఈ జన్రేషన్ తగ్గట్టుగా మనం ఇట్లా హ్యాండిల్ జేయ్గలవా వాళ్ళన్ చిన్నప్పట్నుంచే వాళ్ళకు కొంచెం క్రమశిక్షణ ఉందట్ కరక్ట్ చేయాలంటే అసలు ఎట్లా స్కూల్లోనా ఇంట్లోనా
ఇగా అంటే ఇంట్లో ఐనా స్కూల్లోనైనా అంటే వాళ్ళు ఎవ్వరికి ఈ రోజులలో చెప్పే జన్రేషన్ గాదు మేడం అంటే మన పిల్లల కి గానీ అంటే ఎవరికైనా చెప్పే జన్రేషన్ కాదు ఈ జన్రేషన్ మొత్త్ తం అంతా వాళ్ళక్ వాళ్ళ్ నేర్చుకునే జన్రేష్ నే మేడం ఒకర్ని చూస్తే ఒకరంటే పిల్లలొ పిల్లల దాంట్లో పిల్లలు నెక్స్ట్ పేరెంట్స్ చూసి
ఉమ్ అవును మేడం పేరెంట్స్ ఐనా పిల్లలు పె టీ చర్లక్ గూడా గౌరవమిస్తాలెరండి
ఊమ్ అదే ఇగ ఏదైనా గూడా కొంచ్
అవును అ స్మోకింగ్ చేస్తవని ఎందుకడ్గూతే ఒ ఒక్ ఒకబ్బాయి మేడం స్మోకింగ్ చేస్తావని ఎందుకనడుగుతే అ అబ్బాయ్ను కొట్టిండు ఆ సార్నే కొట్టిండు అ స్టూడెంటు
ఆ అవ్ను అవ్న్ మేడం అది గూడా న్యూసు వైరల్ అయింది
ఇప్పుడు తప్పు చేస్తానవు నువ్వు అని అడగడానికి మనమే భయ టీచర్సే భయపడాల్సి వస్తాంది మేడం
టీచర్సే భయపడాల్సోస్తుంది అంతే మేడం ఇగ అది వాళ్ళకున్న జన్రేష్ షన్ మేడం
అంత పేరెంట్స్ పేరెంట్స్ గారభం వల్లనే అట్లా పిల్లలట్లా తయారైతుర్రు నగ్తేల్సి స్టూడెంటు టీచర్ భయం కాద్ గన్ ఫస్ట్ ఇనుంచి
ఫస్ట్ పేరెంట్స్ దగ్గర్నుంచే పోతుంద్ మేడం పేరెంట్సు అ అంటే ఈ జన్రేషన్ లో టీచర్ ఏమన్నా అన్నది అనంటే నెక్స్టూ వచ్చెసి ఇంటి దగ్గర నన్ను టీచర్ ఇట్లా అన్నది అని ఇంటి దగ్గర కంప్లేంట్ చేయగానే ఆ ఎందుకంటది ఏమన్నారు ఆ అనేసి అన్ టే నువ్వు ఏమనువ్ ఏం చేసావో అందుకే టీచర్ అన్నది అని క్వశ్చనేసేది పోయ్యి ఎందుకడ్గుతా నెనొచ్చి రేపడుగుత పదా ఎందుక్ గోట్టిందో రేపడుగుత్ త అని అట్లానేసరికి ఉమ్ వలకి గూడా కొంచం ఇగ
గో కొంచం ఇగ వాళ్ళకు బలం సపోర్ట్ అనెదొరు ఏంటి నువు నన్ను కొడునావ్ మా మమ్మీకి చెప్ మా డాడీన్ తీసుకొస్త అది నువ్ అట్లా మాటలాడు ఒకసారి అ
అంతే అ
ఇప్పుడు అంతా జే పేరెంట్స్ దగ్గరనే ఉంటది మేడం ఫస్ట్ కానీ అప్పటి రోజులు వేరు అప్పటి రోజు
ఉ అప్పటి రోజులు అం టే ఒక ఏంటి నైన్టీన్ లో నైన్టీన్ లో వచ్చేసి నైన్టీన్ లో మ్ ట్వంటీ లో కూడా కొంచెం ట్వంటీ లో కూడా కొంచెం బెటర్గా నే ఉన్నారు మరి అసలు ఈ ట్వంటీ ఫైవ్ నుంచి ఇంకా ఇగ
బాగా ఎక్కువైతాంది మేడం పిల్లలకు అసలు మామూలుగా లేదు బాగా
ట్వంటీ ఫైవ్ వరకన్నా కొంచం అంటే బిఫోర్ వరకు అయినా కరోనా బిఫోర్ వరకు అయినా కొంచం కొంచం విన్నది ఏమో గాని ఇంకా ఆఫ్టర్ అయితే అసలు ఇంగ పేరెంట్స్ కూడా ఏంటంటే ఇగ ఒకతే పాప ఒకడే బాబు అన్నట్ ట్టు కూడా గారాబం చేయడము వాళ్ళు ఏదంటే దానికి ఉ అనడము వాళ్ళు ఫోన్స్ అంటే ఫోన్స్
ఇవ్వడం ఏదంటే అది ఇవ్వడం వల్ల పిల్లలు అట్లా రెడీ అవుతున్నారు మేడం
అవున్ మేడం
పేరెంట్స్ దగ్గరనే ఉంది ఎంతయినా ఫస్ట్ క్రమశిక్షణ ఫస్ట్ వాడు బాధపడ్డాన్ తర్వాత లైఫ్ లాంగ్ మంచి
మంచిగా ఉంటడు అంతే మేడం ఇగ బాధ పడుతున్నాడు చేస్తున్నాడు అని ఫస్ట్ మనం గారాబం చేస్ స్తే గనక లైఫ్ లో కూడా ఇంకా
గయదగడు యితడు అట్లనే వాడు తయారయితాడు ఇ రోజులల్లా మొత్తం అట్
ఇంకయి అట్లా తయారై కూడా ఇప్పుడు జూపూడు జనరేషన్ ఉన్న జనరేషన్ లో కూడా అప్పుడు ఏంటి నైన్టీన్ కిడ్స్ అయినా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఓల్డ్ ఏజ్ ఉన్న పేరెంట్స్ ని కొట్టడమో చెయడమో పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడము ఇగ వాళ్ళు చేసేది వాళ్ళ పిల్లలు కూడా అదే చే నారు కదా మ్ కొంతమంది ఎడుకేష శాన్ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నా కూడా కొంతమంది అలాగే చేస్త న్నారు మేడం వాళ్ళ కూడా ఆలోచించరు
వాళ్ళు కూడా ఆలోచించట్లేరు అస్ సలే వాళ్ళు కూడా చెప్తలేరు భయం అసలే అసలు క ఈ రోజులో ఒక్క అబ్బాయి కూడా డిసిప్లేన్ క్రమశిక్షణ తోని ఉన్నోళ్లు లేరు మేడం అపాట్ జనరేషన్ వేరు ఇప్పటి జనరేషన్ మొత్తం మారిపోయింది మొత్తం అడగంటి పోతానయి అసలు ఇవన్నీ మ మ రెస్పెక్ట్ లేదు ఏం లేదు ఎథిక్స్ లేవు ఏం లేవు మేడం అంత పైసామే పరమాత్మ ఈ డబ్బులతోనీ జనాలు మారుతళ్లు పిల్లలు కూడా అదే
ఉమ్ పిల్లలు కూడా ఇప్పుడు స్టడీ పర్పస్ లో ఉండి ఆ నువ్ పెద్ద అయినాక ఏం చేస్తావు అంటే ఏదో ఒక బిజినెస్ చేస్తా కుంటా చదవాలని ఎమునద్ చదువు రాకపోతే ఏంటి
అవును బతకలేమ అవును ఇదే ప్రపంచం బతుకలే
మ్ బతకలేమ
మీరు ఇంత వే ఇగ అట్లనే అట్లనే మాట్లాడతాలు మేడం ఇంత లేన్ అంత లేన్ ఓళ్ళు కూడా ట్రాక్టర్లు స్కూటీలు తొలడం తగా బాగా అసలు సిక్స్ సెవెన్ టీన్ ఇయర్స్ కె డ్రైవింగ్ చేయడం
డ్రైవ్ సిక్స్టీన్ ఇయర్స్ ఎక్కడ మేడ్ డాం మా విలేజ్ లో అయితే యాదవ్స్ ఉన్నారు పడుకుంటే ఎం చేస్తాడో పర్ఫెక్ట్ ఉండడు బట్ ఏంటి బండి తోలుతా ఉన్నారు తో ఉమ్ అలాంటి డ్రైవింగ్ చేస్తు
మేడం పోలీస్
పట్టించుకోరు పేరెంట్ అంటే పోలీసులు పట్టించుకుంటారు కానీ పోలీసులు పాపం వాళ్ళు మాత్రం ఎంత సేఫ్ అని అంటే వాళ్ళు కాపలుగా ఉంటారు మేడం వాళ్ళు కూ
చలో పే మే హ వాళ్లకి కాదు అసలు పేరెంట్స్ కూడా ఇయ్యాల
పేరెంట్స్ గూడా ఇచ్చిన బండ్లు ఇస్తే పేరెంట్స్ కూడా చేయాలి గానీ వాళ్ళు పేరెంట్స్ బండ్లు కాకుండా ఫ్రెండ్స్ తో అట్లా అట్లా తీస్తున్నారు కదా
అవును పేరెంట్స్ కు వాళ్ళకిద్దరి పనిష్మెంట్ ఉంటేనే ఆ పిల్లలు అప్పుడు దారి కొత్తరేవగాని దీని పేరు వాని తప్పన్నా పేరెంట్స్ ఇకబడతాడు
అవును మేడం
కొన్నట్టు అట్లా మాట్లాడుతారు నాది తప్పు అని ఒప్పుకునే రోజ జులై పోయినయి నాకేంది వాళ్ళ కిందికి నేనే ఏం పోవాలి అన్నట్టు ఇ రోజు
ఏంటంటే నేను నేను బాగుండాలి నా పిల్లలు
ఉండాలే అని ఎవరిమట్ బాగుండాలి ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు మేడం వస్తావా
అది ఎంటిది నీకు చెప్పిన గురువైనా సరే నిన్ను ఇంటి ప్రోత్సహించిన తల్లిదండ్రులు రూలయినా అంతే ఎవరైనా గంతే చూస్తున్నారు అ సలు వాళ్ళు మంచి చెప్ చి చెప్తున్నారా చెడు చేపున్నారా అని ఆలోచించేది పక్కన పెట్టి అంతే నేను బావుండాలి అంతే ఆల చేస్తారు
అంతే మేడం స్వార్థం అంత డబ్బులతోన ఉన్నది డబ్బు లే దేని కారణం డబ్బులే దేనికైనా డబ్బులే ఒక మనిషి అహంకారం పెరగడానికి కూడా డబ్ బే కారణం
అంతే మేడం తనీ ఇంకొక టి ఏంటంటే సమాజంలో ఇంకొకటి బయటి వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకు కోవడము వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోకుండా అంటే ఏది అది రైట ఆ రాంగా తెలుసుకోకుండా బయట వాళ్ళ గురించే ఊరికే మా
అంతే మేడం ఒక్కటి మాట్లాడితే నాలుగు ఎత్తాలు
నాలుగు అవును అంత
మనం బయట వాళ్ళతోనే ఒకసారి క్లోజ్ గా మాట్లాడినా అట్లా ఊహించుకుంటారు ఉహించు కొనికి ఉన్నారు అన్నింటి లో ఫస్ట్ ఏ ఉన్నారు
ఆరె ఏంటి రీసెంట్గా ఒకటి ఏంటంటే మా ఫ్రెండది ఆ ఫర్ ఏంటి అంటే వాళ్ళ విలేజ్ వాళ్ళ విలేజ్ అతను డ్రెస్ బాగుంది అని పెట్టిన దానికి ఎంత అంటే న్యూ సరీస్ అదంట తప్ప అంట అంటే క్యాజువల్ గా ఎవరైనా ఆ పరిచయం లేని వ్యక్తి కూడా బావుంది అని చెప్తారు కదా
అవును మేడం అంతే
పీరెంట్స్ ఇట్లా బాగుంటే బాగుందని చెప్తారు కదా దాన్ని కూడా న్యూసెన్స్ చేస్తే జనాలు తయా తయారు
అవున అట్ల తయార అయిరు మేడం
ఉమ్ ఆ చిన్నదాన్ని మళ్ళీ ఇంకా అం అంటే ఇంకా ఆటోలకి చెప్పి అవ్వేటోలు ఇంకోరి చెప్పి ఇంకోరు ఇంకారి చెప్పి పబ్లిసిటీ చేస్తారు.
ఒక మన ఇది మనం చూసుకోవాలి కానీ పక్కళ్ళ మీద పడిఏడవ్వడం ఏందో ఈ కత మన వదిలేసి పక్కల మీద పడి ఏడుస్తారు మేడం జనాలు అట్లా తయారు ఎంతో బిజీగా ఉన్నట్టు మళ్ళా పక్క కూడా చచ్చిపోతే కొట్టుకుంటా అంటే కూడా బయటికి రాని రోజులు ఇవి. ఇట్లాంటివి మాత్రం చెవులు కోర్
అలాంటి మా ఆ అలాంటి మాత్రం మంచికి మంచికి చేయడానికి అస్సలుకే ప్చ్ ముందుకు రారు అదే చెడుదానిక అయితున్నామొ వెంటనే ఆ రెస్పాండ్ అవుతారు.
రెస్పాండ్ అయి మనం మొత్తం కొండాలు వాకిస్తారు.
కొండలు వాకిస్తారు మళ్ళా అది అసలు ఉన్నది ఒకటి అయితే ఇంకోటి. రెండోమూడో ఎక్సట్రా చెప్పడం.
జమల ఎట్లున్నది మేడం?
తుంది మేడం. ఆ జనరేషన్స్ ఆ రోజులు అ అంతే ఇంకా ఇగ బ్రహ్మం గారు చెప్పి నట్టు అంతా ఇగ అదే అవుతుంది. అంతే
అవును మేడం ఏడు తేడా లేకుండా చేస్తాలు ఈ జనాలు
అంతే మేడం ఓకే మేడం మరి